ఏం లేదా గో కూచున్న సానం చేసిఒచ్చీ మొత్తం చెమటలు వస్తున్నాయి బాగా
హలో హోలీ ఎలా సెలబ్రేట్ చేస్.
ఏం రా.
హలో. హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుండ్రు.
హోలీ. కలర్ కలర్స్ తీసుకోచ్చి హలో కలర్స్ తీసుకొచ్చిన మా చెల్లె వాళ్ళ కొడుకుకి కొన్ని పెట్టినా వాడు ఊసుకుండు ఇంక కొన్ని ఏమో మా పిల్లలు వాడి. హలో హలో
ఆహ్. వినిపిస్తు. సర్లే అక్క.
వినిపిస్తుంది వినిపిస్తుంది. కోతులు చాలా ఉన్నాయని చెప్పి బయటకు వచ్చినము.
అవునాండి.
ఉమ్.
మకాల వస్తున్యా.
నిమ్మకాయల ఉన్నాయి చాలా మంది ఎముకలు.
ఉమ్. అవున.
మొన్నేవరో పండగయిందింగా పండగ.
ఉమ్ ఉమ్
పండక్కి తెంపుకోని పోయిండ్రు.
ఆహ్ అయితే ఫులు వస్తుంన్నయి ఫైయే. తిన్నారు.
పైవ్ ఆహ్. మేడం ఇట్లా తెంపుకొని వచ్చి. వచ్చి సడన్ గా కొనాలంటే కోనబుద్ధి కాదు అస్సలు.
ఆహ్
మీ ఆస్లు సీతాఫలాలు కూడా అంతే. ఫ్రీగా తిని తి తిని కొనాలంటే అస్సలు తిన కూడా ఎం కాదు కానీ కొనబుద్ధి. విరాల్.
కొనలేము కొనలేము మన దగ్గరున్నయి కొనాలంటే కొనబుద్ధికాదు.
ఉమ్.
ఇంటర్వ్యూ కి పోవాలని ఉంది.
ఏమి రా.
ఇంటర్వ్యూకి. క్కిలొ పోయాలనుకుంటాన మేను
ఎక్కడ
సికింద్రబాద్లా
సికింద్రబాద్ ఏం జాబ్ మేలా ఉందా
కంపెని సుత్తి అంట
ఆ తీసుకో అంటే దేని గురించి ఏ మనీ పం చెప్పలే
అన్నీగా టెక్ మహేంద్ర కంపెనీలు ఒక్కొక్క కంపెనీ లో ఒక్కొక్క రోలు ఉంటది కదక్క
ఉమ్ మంచిగి ప్రిపరేషన్ కొంచం ఫస్ట్ మన డ్రెస్సింగ్ మెయిన్ ఏ కంపెనీ ఏం ఏదైనా ఫస్ట్ మన డ్రెస్సింగ్ సెన్స్ ఏ చూసారు పోగానే ఫస్ట్ వాళ్ళను విష్ చేయడం గాని మనం కూర్చునే పద్ధతి
పంట ఏంటా తింటారక్క ఇంత క్షన్ నువ్ జాబ్కోయినప్పుడుగిట్ల
ఏంద్రా
నువ్వు కూడా జాబ్కు పోయినప్పుడు ఇంట్రడక్షన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుమన్నార అంటున్నా
అంటే నది ఇంకా అది అయిపోలే సర్టిఫికేట్ వచ్చిన తర్వాత త మనసల్ఫింట్రడక్షన్ ఇచ్చిన త హెచ్ వచ్చార్ వాళ్ళు చేశారు ఇంటర్ చేస్తారు అప్పుడు ఉమ్ ప్రజెంట్ అయితే వర్క్ నే కోడవన్ననే కాకపోతె శాలరీ తీసుకొని వరకు తెసుుకుంటానె తప్పా కొచరి కోశ దోటి
ఉమ్ నచ్చితే దాంట్లనే చేస్తదక్క
నెక్స్ట్ అళ్ళనే అంత కాకపోతే బ్రాంచుల్ వేరే కాని
హుమ్ అవున
మరి లేకపోతె మళ్ళె వేరే కంపెనీ కొంచెం ఇది అది పేరున్న కంపెనేరా ఎగ్ ప్లేస్ అంటే ఆ వరల్డ్ వైడ్ ఉంది
ఆ
ఊమ్ బ్రాంచ్లు గుడా తొమ్ పదో పదకొండో ఉన్నట్టున్నయి కానీ మెయింటెనెన్స్ మస్తు ఉంటది తొర్రూర్ కొత్తే మాత్రం అబ్బా ఇగని మజ్యవర్ త ఇక్కడ అదే మేనేజ్మెంట్ ని అడుగుదామని జుత్ తను ఒకవేళ సెట్ అయితే మాత్రం కేసులు మరినై తనిడ మంచే తీసుకుంటుండు
అంటే ఏం వర్కక్క
డయాలసిస్ డిప్లమ రా డిప్లొమా చేత్తనే గా అడ్మిషన్ నీష్ నా
ఎక్కడ ఎసినవ్
మైబ్బాద్ లనే చేసిన
అవునా
టూ ఇయర్స్ కలిపి ఒక్కసారే వస్తది సర్టిఫికెట్ కొంచం
ఎంట్రన్స్ రాసినవాక్క మేనేజ్మెంట
మేనేజ్మెంటె డిగ్రీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంటర్ తర్వాత డిగ్రీ ఎట్లనో గట్లనే అది గుడా డిప్లొమ టూ ఇయర్స్
త్రి ఇయర్స్ నాలా
టూ ఇయర్సే
అవునా
అప్పుడు ఎగ్జామ్ టైమ్ లో నన్ను అడిగిళ్ళు చెత్తవానీ అడిగిళ్ళులే గని నాకప్పుడు కొంచెం ఫైనాన్ ల్ ఇబ్బంది ఉండే అక్కడ ఉన్న కద నేను ఉన్నదానికే వద్ అన్నరు మళ్ళీ ఇ ఇది పోయ్ చేస్తే మంచిగుండదు కదా అని కు బా ఆలోచించిన ఏదైతే అదైందని ఈడికి వచ్చి కిగా
ఉమ్
వున్నా లైఫ్ కెరియర్ పోగొట్టుకోవడం ఎందుకని ఇదె ఇంక్రిమెంట్ లుంటాయి మన కేసులు మంచిగా చేతే వాటికి ఉంటాయి ఎక్కువ కేసులు చేత్ తే ఆ క్లస్టర్ మారుతరు జోన్ మారుతది టీ ఎక్కువ చేతే హు ఇలా అందులో ఉన్న స్టాఫ్ మొత్తం వీళ్ళకింత వీళ్ళకింత అని ఉంటది
ఆ
ఇక్కన్నె కొంచెం మంచిగున్నదండి మంచిగా ఈవెంట్లు చేసుకోవచ్చు సండే సండే హాలిడేస్ నార్మల్ గా మెడికల్ మెడికల్ ఫీల్డ్ ఓళ్లకి సండె సం డే హాలిడేస్ ఉండవు
అవునా
మాకు సండే సండే హాలిడే ఉంటది ఫెస్టివల్కి నిన్న నిన్న ఫెస్టివల్ కదా నిన్న చెసిన దాన్ని అప్లే వేసుకోవాలి దాన్ని మల్ల ఎప్పుడన్న యూజ్ చేసుకో
మంచిగ
అప్పుడు బంజేతనప్పుడు కూడా అమ్మ మంచిగా ఉంటుంది మంచిగా చేసుకొని పిల్లలు ఉన్నారు అని చెప్పి కొంచెం బాగానే బతిలాడీల్లు సార్ వాళ్ ఏదైనా అసల్ బంచేద్దామనే ఫీక్ చేనా కని అ జుజున్ చూసి ఇగ బంద్ చెతే గోరగామిగ ఏం లేకపోతే తే ఏం లేకుండా ఇడి లొల్లి పెట్టుకొని ఇడికొచ్చిన మంచిగ ఉండదు ఇంటి మీద వాడి ఉన్నట్ టుంటది ఇప్పుడు నా కష్టం నీతో నేను మాట్లాడననుకొ ఆ నా కష్టం నిన్ కష్టం నేను తింటున్నా నీ సొమ్ము నేన్ తిం మాట్లాడకడున్ మంచిగా ఎవరిది నిన్నట్లేం గాద
అవును
పిల్లల్ని పట్టుకుంటది హు
మంచిగ చదువుతళ్ళ అక్క పిల్లలు
ఆ మంచిగా చదువుతరు రా పెద్దది మంచిగా చదువుతది చిన్నమ్మ ఇప్పుడే కదా ఆమె ఎల్కేజీ యో యూకేజీ యో
హుమ్ మళ్ళీ కొంచెం ఫిఫ్త్ కి అట్లా వచ్చిందంటే హాస్టల్ పిల్లల లేప్తే సెట్టింగ హుమ్ గవర్నమెంట్ మంచి మంచి ఉంటయ్ అసలు మా ఫ్రెండ్ అయితే ఫుల్ చిన్నప్పటి నుండి దాంట్లోనే గవర్నమెంట్ హాస్టళ్ళలానే పెరిగింది గానీ సూపర్ చదువ్ చదువుతద్ అక్కా
హుమ్మ్ చదువు ఏ ఊర్కో ఒక ఫిఫ్త్ అయిందంటే గురుకులాలు అవి ఇవి రాపీచ్చి సన్నాది ఇదులెస్ సరిపోతది ఇగ
హుమ్ అన్లే ఫుడ్డు అన్ని మంచి ఫుడ్డు పెడతారు మళ్ళా
అవును మా ఫుడ్డు డ్రెస్సు మళ్ళ వీళ్ళకి కి మెంటనెన్స్ వస్తాయ్ అంటక స్నాక్స్ స్నాక్స్ వాళ్ళ బిల్లులు కాస్ట్ కాస్మాటిక్ బిల్లు కూడా పడతదంటా
అవును
అన్ని పడతాయి అంట నువ్వు హాస్టలే కదా ఇంటరు అక్కడ
ఆ ఒక ట్వంటీ డేస్ ఉన్నాక్క
దాని తర్వాత లెవ్
ఎగ్జామ్స్ కోసం మనకి డెల్యీదు దగ్గర ఉందని హస్ తెలియలే ఇంకా మళ్ళ అప్పుడు కరోనా అయ్యింది
అవును కదా
హుమ్మ్ అప్పుడేం రాలేదు నాకు ముందే ఉన్న అంతే
ఈ పక్కది మొత్తం అయిపోయిందిగా డిగ్రీ పట్ట తెచ్చుకోవడమేగా
నిన్నా గుడా తెచ్చుకుంది తనేమ్ ఏం పని చెత్తదో ఏమో మరి ఉయ్యాలింకా
ఏముంది డిగ్రీలు చదివి నేను డిగ్రీ చదివిన అంటే మా వాళ్ళు అంటారు నువ్వు డిగ్రీ చదువుకున్నావ డిగ్రీ చదువుకోనీ ఇది ఎందుకు చెత్తన్నావ్ అని మాట్లాడుతారు
ఏం చెయ్యాలి మరి ఇంకా
డిగ్రీ పట్టాలి ప్చ్
హుమ్మ్ అవునా
బా వాళ్ళందరూ ఇంటరు ఎం పి సి డబ్ల్యూ రాసి వాళ్ళే ఉంటారు కదా
హు హు హు
ఉ
ఏ దేశా
ఎవరిని ఏం అనేటట్టు లేదు ఏం లేదు
ఉమ్మ్
దుఃఖం చేేసుకుంట దుఃఖం చేేసుకుంటె అయిపోతది. లైఫ్
హుమ్మ్
శ్రీరామ నవమి గొత్తావా అన్నే ఉంటవా
తానప్ప ఏమో చూస్త అప్పటి వరకు అప్పటి వరకు ఎట్ల ఉంటదో మరి క్యూటి బర్డే కూడా ఉంది. అప్పుడే శ్రీరామనవమి ఎప్పుడుంది అక్క
ఉగాది అయిన కాణించి కరెక్ట్ ఉ
కూటీ ఎందుకో అట్లు ఉండేది అప్పుడు
ఆ అట్లే ఏమి ఉండదు నా ఆ డేట్ లో రాధులే ఫిఫ్టీన్ డేస్ ఊగాదికి దానికి నైన్ డేస్ గ్యాప్
నైన్ఎ నా
ఆ
అంటే తట్టికట్లుంటదేమో
తట్టిక్ కావచ్చు మరి ఇగ మాక్ ఆఫ్ల్ లేవ్ ఏం లెవ్ మనమే తీస్కుందాం. గుడా పోయినా
అక్కను గుడా ఏదన్న స్కూల్ల చెప్పుమనాలే క్యూటీ కూర్చింటదా అక్కా
ఉంటది. అ స్కూల్ అంటే ఇగో పొద్దున్దాక వాళ్ళతో ఆ ఉండి ఉండి తలనొప్పి
అవును గాని మరి చిన్నపిల్లన్ తీస్కోని ఏం పన్ ఉంటదక్క మరి
హ అ
పట్టుకొనేటోల్ ఉంటే వేరే వేరే దాంట్లోకి పోవచ్చు కానీ ఎట్లాగ ఎల్ కేజికి నార సరికి వాళ్ళకే చెప్తరు. వట్టిగ దాంట్లనే కూసో పెడ్తే అయిపోద్ది చిన్నపిల్లని
అనుకుంటాం కనీ అబ్బా ఒరిచ్చి ఒరిచ్చి
ఇంటికాడా మరి టార్చర్ కదక్కమకు వమ్మ కుసూని తంటారూ అ సుబే దానమన్
సరే సరేరా బ ఉంటాన్న.
ఆ సరే